ఎలా ఉన్నావ్
బావున్నా నువ్వు ఎలా ఉన్నావ్
నేను బావున్నా ఏం చాలా రోజులయింది ఫోన్ చేయట్లా
కొంచెం బిజీగా ఉన్నాను
ఎప్పుడు బిజీ ఏనా
ఆ కొంచెం ఇంటి పని చేపిస్తున్నానులే
ఆహా అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తుపట్టుకొని మాట్లాడుతూ ఊ ఎప్పుడు పనులేనా ఏంటి
ఈ మధ్యలే కొంచెం అట్లాగా కొంచెం గోడలు అయి చెమ్మోస్తే పెయింటర్ ని బిలి
ఆ ఇంటి పనులు అంతే అసలు ఎంత పని ఉంటదో వస్తనే ఉం టే ఒకటి తర్వాత ఒకటి
మ్
మా ఇల్లు కూడా అంతే ఏదో ఒకటి వస్తానే ఉంటయ్
మొన్నటికి మొన్న దర్వాజాలు జేపిచ్చా మళ్ళీ ఇపుడేమో రంగులు ఉన్నవా
మేము కూడా అంతే పండుగొస్తుందిగా ఇంటి పండ్లోస్తనే ఉంటాయి ఇక చేయిచుకుంటునే ఉంటాం
నెల్లో వరసగా వచ్చే నెలో రంజాను ఉగాది ఉన్నయ్ గా
ఆ పండగలోస్తున్నయ్ గా ఇంకా
మ్ మ్ మరి ఏంటి రంజాన్ పండగ ఉపవాసాలు ఉంటున్నారా
ఆ ఉంటున్నాం గా ఎండలు అదిరేస్తున్నాయి అసలు
ఆ ఈ పండగ నెలల్లోనే వస్తుంది కదా
ఆ ఈసారి ఎండలు మరీ తొందరగ
వస్తుంది విక్రమ్ ది ఆ ఆ
మరి మీరు మొదలు పెట్టారా ఉగాది సంబరాలు
అవును
హలో
ఉ ఉపాస అంటే ఎవరు సంబాలా ఇకా లేదు ఒ హలో లో వినిపిస్తుందా
ఆ ఇదేదో నెట్ ప్రాబ్లం అనుకుంటా మె ళ్ళగొస్తుంది
ముందు ఇంటి పనితే గాని పండుగురినిచి ఆలోచించను ఊమ్ ఇప్పుడు మీరేంటి మరి రంజాన్కి బక్
ఆ కొనుక్కున్నమనే మొన్న వెళ్ళాము విజయవాడ బట్టలు గొనుక్కుందామని ఎండలకి ఎక్కడ ఉపవాసాలు ఉండే సరికి అదే సరిపోతుంది ఆ ఉపస ఉపవాసం మీద నీర్స్ మొచ్చేసి సాయంత్రం అయ్యేసరికి పడిపోతున్నాం అనమాట హలో హలో వినిపిస్తుందా దీనికెమొచ్చింది ఇనిపియట్లా హలో మమ్మీదేపో హలో మాటలు వినిపిస్తున్నాయా హలో హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా హలో ప్లే హలో హలో హలో హలో హలో